హలొ
హలో
హలో
బావున్నారండి
ఆ బావున్నామండి మీర్ బావున్నర
బావున్నామండి
బోన్ చేసారాండి
అయిందండి మీరు భోంచేశారా
ఎం తిన్నె ఈరోజు పుల్లకుర బెండకాయ పుల్లగూర రైస్ అండి మీరండి
బిరకాయి కర్రీ రైసండి
ఇకేండి ఈరోజు మనం చైల్డ్హుడ్ మెమోరీస్ గురించి మాట్లాడుకుందమండి
అ ఓకే అండి మాట్లాడుకుందాం
మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా చెప్పగలుతారా
చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయండి
ఉమ్
చిన్నప్పుడు ఆడుకునే ఆటలు
అ చిన్నప్పుడు మంచి
గోలిలో చిల్లా కట్టి కోతి కొమ్మ చ్చి ఇట్లాంటివన్నీ తెలుసా అండి
ఆ తెలుసాండి
ఆడారా మీరు
అ ఆడాం మేము కూడా గోలీ గోలీలాట పచ్చాలా రాయ పట్ రాయి ఎత్తు అంటే రెండు మూడు పెట్టి దాన్ని బాల్తో కొ ట్టడము అల్ల ఆ మెము కూడా ఆడ చిల్లా కట్టి ఒకటి
చిల్లా కట్ టి కోతి కొమ్మచ్చి కట్టాట గోలే గుండ్లు
అరాయన్
చాలా చాలా మెమొరీస్ ఉన్నాయండి చిన్నప్పుడు
ఇంకా అవే ఏదమ్మ దాంకునే ఆట హైడన్ సిక్కు ఎవరు ఆ ఇంకలాకానికి అలా ఆడుకునే వాళ్ళ మేము ఇక్కడ కైతే మేము చాలా మంది పిల్లలమండిన్నాము మా చుట్టు మా ఇంటి పక్కన మొత్తం పిల్లలు అండిన్నారు చ ఒక పది పది ఐదు మం దాకా అ వాళ్ళని మా అమ్మమ్మమ్ని నన్ని కొడుతున్నా కూడా నేను తప్పించు కోననాపోయి ఆటలు అన్నీ ఆడాలి ఆ రోజు ఖచ్చితంగా అన్నట్టు పోయి ఆడేసి వస్తామున్నా ఇంకా గోలీలాట అయితే అన్ని కొట్టేది అన్నీ తెచ్చుకు కునేది ఇంట్లో అమ్మోళ్ళకి కనిపించకుండా దాచిపెట్టెది ది అమ్మ కనిపిస్తే పడేస్తది అన్నట్టు
అవునండి చిన్నప్పుడు మా చుట్టుపక్కల అమ్మాయిలు తక్కువ ఉండే వాళ్ళు అబ్బాయిలు ఉండేవాళ్ళు కానీ అబ్బాయిలతో కూడా బాగా ఆడుకునే వాళ్ళ మండి అప్పుడు అబ్బాయిల్తో ఆడకూడదు అది ఇది అనే వాళ్ళు కాదు అందరు కలిసి ఆడ కునేవాళ్ళము
అవును చిన్నప్పుడు అనిన్ ఆ
అంటే టీవీలు తక్కువ చూసే వాళ్ళము ఎక్కువ బయట ఆటలే ఆడుకునే వాళ్ళము
అసల్ ఇంట్లనే ఉండేవాళ్ళం కాదు మెయిన్ అయితే ఇంక తినడానిక్ మాత్రం ఇంటికి వస్తాము. తింటాము ఇగ మళ్ళ బైటికెళ్ళిపోవడమే
ఇంకా ఆదివారం వచ్చిందంటే ఇంగ ఆ రోజ్ ఆనందం
అవునండి చాలా
ఆడపోయి కష్టం అవుతుంది. చిన్న చిన్న బొమ్మల్ తెచ్చుకొని
పోవాలి.
చిన్న చిన్న బొమ్మల్ తెచ్చుకొని ఆ బొమ్మల్తో ఆడుకునేది
ఆ వంట చేసేదీ
ఇలాంటి మోమోరీస్ చాలా ఉన్నయండి. అమ్మతో ఎప్పుడన్ దెబ్బల్ తిన్నారా అండి
ఆ భారీగా ఏం ఫస్ట్ నేనే కొట్టిచ్చుకునే మా ఇంట్లో మా అక్క నేను ఉంటాం అందుకే మా అక్క అట్ల బైటిక్ అల్లర్ చేయదు సైలెంట్ గుంటది తనూ ఇంక నేనంటూ బైటికి అసలే దొరకేదాన్ని దాన్ని బయటికి పోయి ఆడు కోడమే మనకి మెయిన్ మ్యాండిటరీ చదువుకంటే అదే ఇంపార్టెంట్ అనేట్టు ఫీల్ అయిపోయేదాన్ని
అంటే ఇగ పెద్దగైన్ తర్వాత ఎలాగో మనం బైటికెళ్ళి ఆడలేం అలాంటి ఆటలు చిన్నప్పుడే ఆడుకోవాలి కాబట్టి ఆడుకున్నా
దాన్నే కాదు బయటికి పోయి ఆడుకునే దాన్ని ఇంకా తిన్డానిక్ వచ్చి నప్పుడు ఒకవేళ కొన్నిసార్లు తిన్డానికి కూడా ఆఫ్టర్నూన్ స్కిప్ చేసేది ఆట కోసం
మ్
ఇంకా మ మా సైడ్ అయితే కొత్తగా ఒక గేమ్ ఆడ్తరు అంటే బురుగింజ ఆట అని ఒకరు కళ్ళు మూస్కొని ఆ అంటే రౌండ్గా కూర్చొని అంతా కూర్చుంటరు. ఒకర్ ఎనకల ఏదన్నా క్లాత్ కాని
ఆ ఓకే ఓకే మాక్ గుడా ఉందది.
ఆ అలా ఆడ్తాము. ఎవరు ఎవరు అనేద్ కనుక్కుంటే వాళ్ళు కనుక్కునే అంతవరక్ ఆ ప్లేస్లో కూర్చోవాలి. ఈ ఆట ఒక బాగుంటది. కుర్చ్ అంటే నీడక్ కూర్చొని అది ఆట ఆడతాము.
మ్ అదే అప్పడు అంటే పగులని కాదు కానీ నై టైం గూడా గేమ్స్ ఆడేవాళ్ళం.
అవునవున్ నైట్ టైమ్స్ గుడా హైడెన్ సిక్ ఇక్క ఆడేది మంచిగా
మ్ అంటే అప్పుడు అమ్మ వాళ్ళు తోటకెళ్ళే వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళుంటే మన ఆడుకునే విషయం ఆడుకునే పనుల్లో మనం
అవునండి మీరు ఆడారా బాగా
గా కోతికొమచ్చీ చెట్లెక్కే వాళ్ళం చెట్ల నుంచి దిగిట దెబ్బల్ తగి లేవి ఇంటికొచ్చిన్ తర్వాత అమ్మ అరుస్తుందనే వాటిని దాచడానికి చాలా తిప్పల్ పడే వాళ్ళం కానీ అమ్మ కనుక్కొని మళ్ళీ రెం
వేం కడ మాకైతే ఇంకా ఏది ఊర్లో నైట్ టైమ్స్లో డ్రామాస్ పెడ్తారు కదా అప్పుడైతే ఇంకా చాలా సరదా అంకా ఆ టైం వచ్చిందంటే సాంగ్స్ వస్తాయి కదా డ్యాన్సులు ఎవరంటే వాళ్ళు దాంకునేది ఆ నైట్ టైమ్లో గుడా లాక్ అండ్ కీలు అప్పుడు ఎవరు పట్టిచ్చుకునే వాళ్ళు కాదు ఎందు కంటే అందరూ డ్రామా మీద ఉంటారు మనల్ని పట్టించుకోర్ అన్నట్టు మేము మనం ఆడుకోవచ్చు అన్నట్టు ఆడుకుంటాం మేము.
అయిన చిన్ననాటికి వెళ్ళామంటే ఇంక చెప్పడానికి ఎన్నో ఉంటాయి కబుర్లు
బారా కట్టి ఆడేది బారా కట్టి అయితే బేడ్చి ఆరు అట్లా పడడానికి బేడ్చి బేడ్చి పిచ్చులు వేసేవాళ్ళము
మ్ మళ్ళీ అంత బేచి అంత రాదండి బారా కట్ట ఆడుతామండి
ఆ మేము ఎక్స్పర్ట్ దాంట్లో బేడ్చడంలో
అవునండి నాకు భేడ్ చేయడం రాదు గానీ ఊరికే వేస్ స్తనంతే నాకు భేడ్చడం రాదు
ఓహో మమైతే బగా అడ్ కునే వాళ్ళం చాలా బార కట్టటితే ఇంకా అది ఎవరు గెలుస్తారా ఎవరు అని పోటీ పెట్టుకోని ఆడుకునే వాళ్ళం ఇంకా
అంటే అప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు అంటే ఒక్ ఒక్క టీం లాగా ఉండి కూడా ఆడేవాళ్ళు బరకట్ట ఫోర్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ కూడా ఆడేవాళ్ళు ఇప్పుడు మా ఊర్లో ఆడతారు గాని ఫోర్ మెంబర్స్ అంటే ఎవరంతా వాళ్ళు ఇండివిజువల్ గా ఆడుకుంటారు మ్ అంటే గ్రూప్ గా కాకుండా సింగిల్గా
ఆ సింగిల్గా కూడా ఆడతారు కానీ గ్రూప్గా ఆడితే థ్రిల్లింగ్గా బాగుంటది ఒకరికొరికి సపోర్ట్ చేసుకుంటా
బాగుంటది అది
అద్ అది బాగుంటది
గుంతలు తవ్వి నాలుగు అటువైపు నాలుగు ఇటువై నాలుగు గుంతలు తవ్వి రాళ్ళు ఒక గుంతలో నాలుగు నాలుగు రాళ్ళు లేేసి
అవునవునండి రాళ్ళు పెడుతారు వాటిలో సిక్స్ వస్తే లేదంటే ఓన్లీ ఏమి రాకుండా గుంత మిగిలిపోతే దాన్ని మనకి అని ఫీల్ అయ్యేది
అలా అవుట్ అవుట్ అన్నట్టు అట్లా మిగిలి అంటే ఏమిీ లేకుండా మిగిలిపోతే అక్కడ అవుట్ అన్నట్టు మాకల్లా
ఆ అంటే మొత్తం అదంటే వాళ్ళకి అన్నట్టు అది అప్ మా సైడ్ అయితే వాళ్ళకి అది ఆ గొంతులో మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు యూజ్ చేసి కుండదు అన్నిట్టు దాని ఫీల్ అయ్ ఆగుంత అంటారు కబడ్డీ అంటా ఖోఖో అంట మ్ కబడ్డీలో అయితే కాళ్ళు మోకాళ్ళు మోకాళ్ళే వెళ్ళిపోతాయి
కబడ్డీ అంటే నాకు చాలా ఇష్టము కొంచం నేను హైట్ ఉంటానా బాగా అం అందరు అంటే పిలుచుకునే వాళ్ళు అనమాట టీమ్ లోకి
మ్ అయితే మీరు కబడ్డీలో ప్రో అన్నమాట
అంటే బాగా ఇష్టము కబడ్డీ అంటే కోఖో కూడా బాగా ఆడే వాళ్ళు
ఖోఖో కూడా ఆ ఖోఖో కూడా బాగుంటది అది కూడా అంటే మన వెనక ఎవరెవరు పరిగెత్కుంటు బాగా ఆడుకోవచ్చు ఒకరిని ఒకరు లే లేపడానికి పోవచ్చు మళ్ళీ లేప కుండా
ఏమంటే కార్నర్ లో ఉండే వాళ్ళని లేపరు మిడిల్లో ఉండే వాళ్ళనే లేపుతారు
ఇంకా అంటే షాట అంటారు అంటే పరిగ ఎత్తుకుంటూ ఒకరినొకరి అవుట్ చేసుకుంటా ఆది
కళ్ళకు గంతలగట్టె ఆట
మేమైతే ఇంకా వంటలు బాగా చేసుకునే వాళ్ళం వంటలాట
వంటలా ఆట అంటే జేసేది ఏం ఉండదు ఆ పిచ్చి అంటే పిచ్చా లన్నీ బీక్ వచ్చేది
దాంట్లోకి వాటర్ పోసేది చేసేది
వాటర్ చేది
అవునండి
బాగా అబ్బాయిలతో అంటేప్పుడు మంచి అబ్బాయిలు ఎక్కువ ఉండే వాళ్ళ అబ్బాయిలతో ఆడుతున్ న్నాను ఒక రోజు మా అన్నయ్య వచ్చినాడు అనమాట అబ్బా ఇల్తో ఆడుకోగుడద అని ఇంగ ఎవ్వరు ఆప్షన్ లేనప్పుడు తప్పదు కదా అడుకోవాల్సిందె ఇంగ అంటే అప్పుడు ఈ కల్మషం లేదు
అవునండి. అసలు అప్పుడే పట్టించుకునే వాళ్ళు కాదు బాగుంటది ఈ ప్లేస్
అవును కల్మష్ ఇష్టమేమి ఉండదు. కాబట్టి చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళు ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే నవ్వు
ఇప్పుడు ఇప్పుడు అసలు ఆడుకునే పరిస్థితి లేదు ఇప్పుడు.
ఇప్పుడు పిల్లలకి మొబైల్స్ మొబైల్స్ స్క్రీన్ ఇంసేపు ఉన్నా ఆ
అదే అదుంటే చాలు
కనీసం పోండబ్బ బయటికి పోయి ఆడుకోపోండిరా అ అంటే మా పో పోతం లేమా పోతాంలేమా అంటారు. కాని బయట పోయి ఆడిందే ఉండదు సెల్లి చిక్కిందంటే గంటలు గంట సెల్ లోనే గడిచిపోతది టీవీ ముందర కూర్చున్నానంటే రిమోట్ ఒక్కరికి ఇవ్వరు ఇంకా
అవును అదే అప్పుడు మనకి మన్ మనం ఉన్నప్పుడు చిన్నప్పుడు పోండి అని ఛాన్స్ ఇత్తే చాలా పరిగి
ఆ రాండని పిలువకుంటే చాలు అనిపిస్తాండ ఎప్పుడు పోండని కాదు ఇంటికి రాండని పిలువకోకుంటే చాలు మనకి వీళ్ళని పోండుని బంగ పోయినా వీళ్ళుపోరు అప్పుడు ఇంట్లోకి ఎవరు ఎప్పుడప్పుడు పిల్చుకోకుండా ఉంటారా. ఇంకా కొంసేపు ఆడుకుందామా అని ఉంటాండే
ఆడియో పూర్తిగా ఖాళీగా లేదు శబ్దంగా ఉంది అయితే ఇంకా చాలా మెమరీస్ చిన్నప్పుడు అయితే చా అలా ఉన్నాయి మేమొరీస్గా ఆడుకునే దాంట్లో అయితే
బాగ బాగా ఆడుకునే వాళ్ళం ఆ రోజులు మళ్ళీ రావు మనం ఆరు రోజులేక పోలేము
ఆ అవి మళ్ళీ ఇంక రావు మనకి ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్ మొత్తం ఇంట్లోనే కూర్చొని టీవీలు చూడడం
అంతే అంతే అందుక ఇ ఇప్పుడు చిన్న వయసులోనే అప్పుడే సైటు స్పెట్స్
స ఇప్పుడు ప్రతి ఒక్కర్కీస్
అవును అదిగాక చిన్నపిల్ చిన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఉంటుంది ఇంకా అది పెద్దది.
ఫ్రెండ్స్ అయితే చాలా ఉం అప్పుడు ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవాళ్ళు ఏక్కడున్న బజార్ అంత ఆ బజారంత ఒక దగ్గర ఉండేవాళ్ళు.
ఆ ఫ్రెండ్స్ బా ఆ అంటే ఆ ఫ్రెండ్షిప్ బాగుండింది.
అవునం ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలన్నా కుడ కొందర్ రు బడ్జెట్న్ చూసి అట్లన్నీ చూస్తరు.
బడ్జెట్న్ చూసే ఫ్రెండ్స్ చేస్తర్ ఫ్రెండ్షిప్ చేస్తర్ గనీ
అవునవున్
దొరికితే చాలు పిల్లొల్ ఆడుకుంన్నామా బైటికి పోదామా?
ఆ
ఆ అప్పుడింగ పుల్లైస్లొస్తాడె
అవును కలర్ కలర్ పుల్లైస్
కలర్ సేమియా పుల్లైసి కలర్ కల్ ఆ కలర్ కలర్ పుల్లైస్లొస్తాండా ఆ ఒక అతన్ వస్తాండే మా ఊర్కి స సైకిల్ ఏస్కోని ఏంటంటే పాతవి డబ్బాలేంటో అన్ని తే ఐస్ క్రీమ్లు ఇత్తామని పేతుకోన్ పెట్టుకుంటా యా మైథలి ఇంట్లో అమ్ముళ్ళుంటర్ అడిగేకి వాళ్ళు తోటలేక్ పోయింటారు.
కానీ అప్పటికేదో బైక్ ఫైవ్ రూపీస్కైనా కూడా వచ్చి
ఫైవ్ రుపీస్ కాదు వన్ రుపీ నే వన్ రూపీకిి ఒకటస్తా అండా అట్లాంటప్పుడు ఎందుకు డబ్బాల్ ఇత్తే ఇత్తానంటే
ఆ ఏడున్నై బాటిల్ అన్నీ ఎత్తుకొచ్చుకున్నా
ఆ అతనికిత్తే అతడ్ రైస్ ఇస్తాంటే అదొక ఆనందం అబ్బ ఇప్పుడూ